హలో
హలో
హలో
హలో హాయ్ మేడం
హలో విన్పిస్తుందా
ఆ వినిపిస్తుందండి హాయ్ బాగునారా మీరు బాగున్నారా
ఆ బాగునమండి ఏం చేస్తున్నారు వంట అయిందా
తిన్లేదు ఇప్పుడే వంట అయిపోయింది వండాను
అవునా ఏం కర్రీ చేసారు
టమాట పచ్చడి చేశా మేడం
అవునా ఏం చేస్తున్నవ్ పిల్లలు పడుకున్నారా
పడుకోలే మేడం మా పిల్లలు ఇప్పుడే పడుకోరు
అవున్నా
నైన్నా ఇప్పుడు ఇంకా అన్నమే తినలేదు వాళ్ళు టెన్ థర్టీకి అట్లా పడుకుంటారు వాళ్ళు నేను ఎప్పుడు పడుకుంటే అప్పుడే పడుకుంటారు వాళ్ళు
వామో అట్లా అల్లరి చేసిరా మరి మీరు
వాళ్ళు అంతే ఇగ నేను నేన్ లైట్స్ ఆఫ్ చేసి నేన్ పడుకుంటేనే పడుకుంటారు మా పాప అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి అట్ల నిద్రొస్తే పడుకుంటది గానీ అస్సలు పడుకోరండి బియ్య కర్రీ మీరేం వంట చేసిరు
బోడకాకరకాయ చేశానండి
అవునా దొరుకుతున్నాయా ఇప్పుడు బోడకాకరకాయలు
అంటే మా సార్ నిన్న వరంగల్ కిరాయికెళ్ళిండు అయితే అక్కడ ఆయన కూడా కొన్నడు ఆ కొనుక్కొచ్చిండు
కానీ ఫుల్లు రేటు
వన్ ఫిఫ్టీకి పావుకిిలో అట వన్ ఫిఫ్ స్తికీ పావుకిలో అంట ఆ పావుకిలో తెచ్చిండు అంటే ఓనర్ ఇగ ఇప్పించిండంట ఆయనకు మళ్ళీ ఇష్టం బోడకాకరకాయలు ఎన్ని పైసలు పోయినా కొంటాడు ఇష్టమైన పని ఇంత కష్టమైన
కొనీ విలేజ్లలో మనకు బానే దొరకుతయి గదా మేడం బ్రేక్ అయితుందండి మీ వాయిసు
ఆ అదే అక్కడికెళ్ళి ఆయన కొనుకురాడు కదా వినిపిస్తుందా ఇప్పుడు అయన వెళ్ళి ఆ వెళ్ళ తిన్ తింటారా అడగాలి కదా బయటికి వెళ్ళి డ్రైవింగ్ డ్యూటీ అది ఇద అంటాడు ఇగా అందుకే అందుకే ఓనర్ వాళ్ళు తీసుకుంటానని ఆయన కూడా తీసుకుంటాఅసలు సురేష అందరూ తీసుకుంటాం ఇయ్యా తీసుకొని వచ్చిండు ఆ పావు కిల్లలా రేపు అప్పటికి చారుకు నాలుగు ఉంచవాఅన్నాడు ఈయాల నాలుగు కోసి అండ అండమన్నాడు
ఓరి నాయనో ఇంకా దాంట్లో కూడా అంత త అంతా పొదుపు
అంతే ఇక ఆయనకు ఇష్టము రెండు రోజులు ఆ రెండు రోజులు తినాలని ఉ
మా ఆయన కూడా అంతే అంటే అవి తెస్తాడు తెస్తాడు వండినే వా వండినే వా వండినే వా అంటాడు వేరే కర్రీస్ ఏమి ఉండదు కాదు ఉంటే అవ్వే అదే వండాలి
అంతేనా
ఉ
ఆహ అయితే ఆ నాలుగుకు నాలుగు ఉల్లిగడ్డలు కోసినా నాలుగు పచ్చి మిరప కాయలు కోసినా నగు టమాటాలు కోసిన అసలు అలా బోడ కాకరకాయ కనపడతలేవు
ఆసరికి వచ్చేసరికి ఆవేలే
అసలే లేవు అల్లా అసలే కనబడత లేవు
ఉ
ఏమంటాడో ఏమో వచ్చినంక భయమైతుంది ఆ
ఇంకో ఇంకా తినలేదా
తినే ఇయ్య సరిపోతుందింటే పిల్లలు తినరు ఓన్లీ నేను మా సారే తింటాము పిల్లలకు ఆమ్లెట్ వేసినా ఆహా తినరు
ఓ ఆమ్లేడ్ అంటే గుర్తుచ్చింది నీను కూడా ఏస్తే బా అయిపో నేను వంట అయిపోయింది గాని వేయ్యాలి ఆమ్లెట్ కూడా ఒకటి వేయాలే
అదే ఇప్పుడు పిల్లలు ఎగ్ ఆమ్లెట్ అయితనే తింటారు కదాండి
ఆ పిల్లలు బాయిల్ చేస్తే కూడా తింటారు కానీ ఇగ ఈ టమాటా పచ్చడి చేసినా వాళ్ళకి నచ్చదు నచ్చేదో అందుకే ఆమ్లెట్ చేసిన
టమాటా పచ్చడిలా ఆమ్లెట్ బాగుంటదండి కాంబినేషన్
ఆ అందుకోసమే ఇక వాళ్ళకి చేస్తే అయిపోతుంది
అదే
మా డిసి నాకు ఈ అన్నం పెట్టాలి
ఆ ఆ తిన్నారు మా చిన్న పాప వాడేకుంది పెద్ద పాప నా పక్కకే వండుకున్నది వాడు అల్లా పండుకుండు మా ముగ్గురు పిల్లలు
అవున
ఆ నాతోటి నలుగురు
మంచిగా చదువుతున్నారా మేడం మరి
ఆ మంచిగనే చదువుతున్నారు మేడం ఇక్కడ టుషన్ ఉంటే బాగుండు ఊళ్ళు అని టూషన్ ఎవరు చెప్తరు
నువ్వు ఊర్లో ఉన్నప్పుడు చెప్పేదండి కానీ ఇప్పుడు ఆ మం దగ్గరలో రూమ్ తీసుకని ఉంటున్నము ఇగ మాకు వీలయితలేదు ట్యూషన్ చెప్దామంటే
మీరేం పనీ చేస్తరు మేడం
ఇంబో ఇట్లీట్ల చేస్తుంది
అవునా
మా ఊర్లో ఉన్నప్పుడు టు టూషన్ కూడా చెప్పేది తక్కువ ఇస్తారు మేడమ్ ఇగ శాలరీ గురించి మాట్లాడుకున్నే అంత లేదు
అయ్యో ఎందుకు ఎంతో కొంత కదా మేము ఆయింత చేస్తలేం మరి మాదెట్లా
ఆయింత చేయకుంటేంది ఎట్లనా ఒక వీలైతే సంపాదిస్తుర్రు కదా
ఎట్లా అండీ మేమేం జేస్తున్నం ఓన్లీ అప్పుడు కరు పనికెళ్లినం గనీ ఇప్పుడు ఏం పనిలేదు ఇంట్లనే కాలిగ
మీరొక్కటేసారీ అంపాయించినాలే రొన్నేళ్లేం నేన్ నాకోసం రోన్నేల్లకు వచ్చేది మీకూ ఆర్నెళ్ళలో సంపాయించొచ్చు ఏముందీ
ఏమున్నది ఒక ఏడు వేలు వచ్చినయేమో
ఏవో మేడం ఇప్పుడు నాకు ఫైవ్ థౌసండ్ శాలరీ దాంట్ల ఏమోస్తాంది ఆ ఇప్పుడు మా పిల్లలకి ఇద్దరు పిల్లలకి బుక్స్కి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయినయ్
అవ్వ
ఇప్పుడు ఇప్పుడూ నాకూ ఆయ్ పోయినట్టేగ ఇగ వన్ మంత్ సాలరీ కంటే ఎక్కువనే పోతది నాకు ఆ కాన్సేషన్ ఇట్ల ఏం లేదు ఇగ ఆబుక్స్ దేగ్గర
అవును ఏమి ఉండదు బుక్స్ దగ్గర
సిక్స్ అయ్ బోతయ్ వన్ మంత్ స్యాల్రీ బోతదీ ఇంక నేన్జి ఆయ్లో ఆఫ్డే ఫిఫ్టీన్త్ నుంచి స్టార్ట్ ఐతే అసలు బోనే బోలేదు జూ జూన్లో జూలై ఫస్ట్ నుంచే బోతాన జూన్ నుంచి బోలే జూన్లో బోలేదు
అంటే ఇక ఈ నెల స్యాల్రీ మీకు రానే రాలేదు
ఇ ఇ ఇంక ఈ నెల నేను ఫస్ట్ నుంచే కదా పోయేది
ఔనవును
ఈ మంతు స్యాల్రి రానే రాదు నెక్స్ట్ మంత్లో గుడా ఇంక థౌసండ్ రూపీస్ కట్టే ఐతదీ ఇగ నాకేం వస్తాయి మేడం టెన్ మంత్స్ మహా అయితే స్కూల్
ఆవును
టెన్ మంత్స్ల మళ్ళ ఇవి రాకపోతే కట్టింగ్స్ ఉంటయ్
ఏదన్న వివో గురించీ ఏదన్న మహిళ సంఘం లేద ఏదన్నా ఇలా చేసుకోవడానికి ఏదన్నా అడిగితే బాగుంటదిగా మేడం మీరు అడగొచ్చు కదా
ఏం అడుగుతామండీ బుక్స్ రాసీరు అప్పుడు బుక్స్ గూడా ఇప్పుడు స్కూల్ పోతున్నానని బుక్స్ కూడా నేను రాయట్లేను ఇగ
ఊహూ చాల మంది ఇప్పుడు నాట ఏ పోతారు ఒక్కరోజు వేయి రూపాయలు తెచ్చుకుంటర్రు మంచిగ
ఉమ్
మా పైయా
నాటేయడం వామ్మో మస్తు డబ్బులు వన్ మంత్ లనే నేన్ టెన్ మంత్స్ సంపాయిచేది వాళ్ళు వన్ మంత్ ల సంపాయిత్తరు
అవును
వన్ వన్ మంతనీ గాదు గనీ ఇంగ వాళ్ళు క్ వాళ్ళకెన్న్ రోజులుంటది నాటేయడం సీజన్ అ వన్ ఒక సీజన్ ల వాళ్ళు నేను వన్ ఇయరూ టెన్ మంత్స్ సంపాయించే డబ్బులు సంపాయిస్తరు మరి
అంటే వన్ టూ మంత్స్ ఉంటదీ రెగ్యులర్గా వోతే మాత్రం ప్చ్ ఒక సంవత్సరం ల సంపాదించేది టూ మంత్స్ ల సంపాదించొచ్చు
సంపాయించోచ్చు కాకపోతే సోలు ఎంత హార్డ్ ఉంటదో అదంత వర్క్
ఔను పొద్దున్నే లేవాలే పిల్లలన్ జూస్కోవాలి భర్తన్ జూస్కోవాలి అన్నం ఒండాలి మళ్ళీ పనిక్ వోవాలె పనిక్ వోయోచ్చి మళ్ళీ ఈవినింగ్ పన్ చేసుకోవాలి
ఈవినింగ్ పన్ చేస్ కోల్నా మళ్ళా మళ్ళోక్కొక్కసారైతే మార్నింగ్ గుడ బోయేసోస్తరూ స నైట్ దై నైట్ ఐపో పోతే నైట్ ఏమో సెవన్ సెవన్ థట్ ట్టీ వరక్ అట్ల ఏస్తరు మార్నింగ్ మళ్ళా మార్నింగ్ ఏ బోయ్ ఏసోచ్చి మళ్ళా వర్ కేస్కోని మళ్ళ వండుకొని మళ్ళీ పోతరు
అందుకే అంటరండీ డబ్బులూ ఊరికే రావు హు హూ
ఔనవును అదీ కష్టం ఎంతక మనం కష్ ష్టపడినంత విన్ దాన్ కే వస్తే అంతే ఈగ మనం ఎత్ ఎంత కష్టపడితే అంత మంచిగా అంత బాగోస్తయ్
డూ ఒక వస్తువు మనం ఎంత వెట్టి కొంటె అది అంత క్వాలిటీ ఉంటదో ఇది గూడా వంతే మనం ఎంత పన్ చేస్తే మనక్ డబ్బు కూడా అంతే ఒస్తాది
ఉ
నాక్ దెలిసిన విషయం ఐతే ఇదీ అర్థమైందొకటి
నాక్కూడాంతే మనం కష్టపడదాన్ బట్టి ఉంటయ్
మనం ఊం మళ్ళీ అందులో ఒటి మనం నా పది ఒస్తే నాలుగు ఖర్చు వెట్టి ఆరు దాచ్ ఉంటే బావుపడతవ్
అవును మళ్ళా ఇప్పుడు ఇప్పుడు శాలరీ తక్ కొని ఏం గాదులే తక్కువ అ అనుకున్నళ్ళు కూడా నిజంగనే అ తక్కువలో అయినా తక్కువ ఖర్చు పెట్టుకొని ఇక త కొంచెం పొదుపు చేసుకుంటే అట్లా కూడా కొంచెం ఎక్కువ ఆగుతది ఇప్పుడు ఎంత ఎక్కువ శాలరీ ఒచ్చి ఏం లాభం ఎంతెక్కువోస్తే ఏం లాభం మేడం అ దాంట్లో ఒచ్చిన్ దాన్ని పొదుపు చేసుకుంటేనే గదా బాగుపడి ఇది కానదద్ అందర్ దెల్వది అందర్ ఒకేలాగుండాలె
ఊంన్నదే ఇప్పుడూ మనం భార్య భర్త అనే ఒక ఇద్దరు కండిషన్ మీద ఉండి నేనింతా నువ్వింతా అనే దాన్ని బట్టి మనం జేస్కున్ టే వాళ్ళ జీవితం ఏం గాదు మంచిగుంటది
కాన్ అట్లే అట్లే ఎవ్వరుంటరు మేడం అట్లే ఎవరుండ అట్లా అండర్స్టాండింగ్ తోని ఎవరుండరు
అదీ సిటీలల్ల సాధ్యమైతది గాని ఇక్కడ సాధ్యం గా దు
అ ఏ ఉంది ఒకరు ఒకర్ ఒకలాగు టే ఇంకొకరు ఇంకోలాగుంటరు
ఆవునవును చాల కష్టం అట్లా ఉండడం ఇప్పుడేముందండీ టీవీలో మూడోందల్ ఏయాలె సెల్లు లో మూడోందల్ ఏయాలి మళ్ళీ మన అస్బెండ్స్ తొమ్మిది మూడు వందలు వేయ్యాల తొమ్మిది ఇప్పుడు ఏముంది తొమ్మిది వందలు అటే పోతున్న
బోయ్ ఈ ఇంట్లో ఇంకేమనక్ మాది వెయ్యీ ఇగ మూడోందల్ యాభై మూడోందల యాభై చాజు టివి మొత్తం వెయ్యీ ఇట్లా రూమ్ రెంటు ఈఎంఐ అమ్మాయి ఒకటీ ఇంకొకా చిట్టీ మైళ సంగంలో చి టీల్ గండూ ఇయన్నీ మ ట్వంటీ థౌసండ్ దాకా ఐతయ్ ఇద్దర్వి కలిపి ట్వంటీ పోతనే ఉంటే ఉండనే ఉండవు
ఏముండదు ఇట్లా వచ్చి అట్ల అంటే మన ఇంటికి చుట్టాలుగాక వచ్చినట్టు వచ్చిపోతాయి ఆ పైసలు కూడ
అక్కడ కనపడదు కూడ కనపడదు తెల్సా
ఆ
అసలు ఆ డబ్బులే కనపవ మేడం
అవును
ఆ డబ్బులు కనిపియ్యావ్
మేడం
హలో వినిపిస్తుందా అండి
సరే అండి మరి ఉంటాం సరే మేడం
ఆ సరే అండి ఆ బాయ్